బన్నవనే
ఆబ్ బాన్నాలే
ఏ అ ఏంట నీ వాయిస్ డిస్టర్బ్ గా ఉంది
ఒక నిమిషం
హ ఎవరో ఒకకొటే వర్తారుగా అ హా
అబ్బా పిచ్చిలు అవుతుది ఎప్పుడు కాళీకి పోతుది వడుతుది కోపం మొత్తది నాకయితే
మరి మీరి ఎప్పార
ఏమని చెప్తాం ఇమె
వామ్మో గంతగానం ఊరుతుంటే అంటే మీరు రూమ్ వాళ్ళు ఎవరు సప్పుడు జెత్తలేరా
ఎవరు ఏంమన్నారు ఆమె ఒకటే ఊరుత్ పిచ్చిలేతది
ఆ ఇప్పడు గూడ బాయ్ అంటంది
ఆ అంతే అవి ఆమె మాట్లాడితే రూమ్ అంతా అందరి ఈనవాడాలి అందరికి
ఆ
కాలేజ్ పో వస్తుది ఫోన్ తలిగించుకొని ఒకటే ఉరుతుది
అయ్యో నీ పక్కన లేద ఇంటే మళ్ళీ ఇబ్బంది అయితది
లేదు లేదు దూరం పోచ్చంది ఆమె వాయిస్ అయిన వాళ దానిల్ల నాకేమ వినివాడతలే నువ్వు మాట్లాడేది అందుకే వచ్చిన బయటికి
నిన్న క్రికెట్ చూసినవాన ఎ మీకు ఇష్టమైన ఫేవరెట్ క్రికెటర్ ఏం మంచిగా ఆడలేదు నువ్వు ఊకె స్టేటస్ స్టోరీలు పెట్ ట్ల చూసినవా
నేన్న ఒక్క రోజే ఆడలేదు ఒక్కొక్కసారి ఆడతాడు ఒక్కొక్క మీగిలిన వాళ్ళు అందరు బాగా ఆడిలు కాపోతే
ఆ మస్త్ అడిండ్రు అసలు క్రికెట్ అసలు సూపర్ ఇంట్రెస్ట్ అనిపించింది ఎప్పుడు చూడనే చూడనుగానీ నిన్నమ్మ మస్త్ అనిపించింది స్కిప్ చేయకుండా అంటే ఆ హాస్టల్ల నుంచి బయటికి పోకుండా చూసిన అ మేం నేను ఇంకొక దోస్తు ఇద్దరం ఆ
నీ కూడా చుసిన మచ్ స్టార్ట్ అయిన క నుంచి అయిపోయేదా అట్లే చూస్తానే ఉన్నా
ఆ మస్త అనిపించింది మరి వాళ్ళు బా వికెట్లు కొట్టుడు బాలు వట్
అవునవును ఆ బాగా ఆడిన్లు నిన్న ఇంకా గోరంగా ఆడింరు
ఆ మస్త్ అనిపించింది నాకు
ఇప్పుడు సిక్స్ కు స్టార్ట్ అయితే టెన్ కు ఎప్పుడు అయిపోయింది
ఉమ్ టెన్ థర్టీ యో ఏమో లెవన్ వక్ అయితే అయిపోతే నేను కూడా అప్పుడు స్టేటస్ పెట్టుకున్నాం మా ఫ్రెడ్ ఒక ఉంటుదామా మెన్షన్ చేయమంటే చేసి ఇంది
ఫుల్ సెలబ్రేషన్ చేసుకున్నారు నిన్న ఇండియా విన్ అయింది అని ఆ స్టేడియంలా హైలెట్ ఉన్నది
అవును
ఉహు చాలా మంచి పర్సు ఏ రెండు సార్లు వచ్చింది మనకి వరల్డ్ కప్పు
అవును
అసలు రాదు ఓడిపోతారు అనుకున్నాము ఎందుకంటే ఆ స్టేడియంల అచ్చికరాదు అని చాలా మంది అనేదప్పుడు
పాపం వాళ్ళు ఆపోజిట్ టీమ్ ఓళయితే పాపం వాళ్ళు కూడా బానే అడిరు కానీ
అవును వాళ్ళు చాలా సార్ల పాపం మూడు నాలుగు సార్ల అవుట్ టైల్ అంటే రన్నర్ దగ్గర పోయి పోవడం ఫైనల్ దాకా పోయి ఆ మసు మసు బాధ పడ్ లు వాల్ల ఇయితే
పాపం మస్త్ ఏడ్చిరాట కదా
ఆ అవును అల వీడియోలా కనపడతంది కానీ ఎవరైనా మన ఇండియానే కు ఏ ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీయే గెలవాలని కోరుకుంటారు ఇగ
అవును అది వాస్
ఉమ్
ఎట్లా ఆడిం నా లంగడా మంచిగాడినా మంచిగ ఆడకపోయినా మనకంట్రి గెలవాలనే కోరు కోరుకుంటాం ఎప్పటికైనా ఎందుకంటే మనం మా కంట్రీ లో పుట్టినాం కాబట్టి
అవును మస్ అంటే మస్ సెలబ్రేషన్ చేస్ నిన్న నైట్ అంతా పార్టీలు చాలా మంది
ఆ మీ పిన్నివాళ్లు ఊర్ల స్క్రీన్ పెట్టినట్టున్నారు కదనే
ఆ స్క్రీన్ పెట్టి అందరిగా చాలా మంది ఉంటారు అక్కడ మాబా మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది చూతారు ఇక క్రికెట్ పిచ్చోలు వాళ్ళంతా
ఆహా
ఆ వాళ్ళంతా ఇక బయట స్క్రీన్ పెట్టుకోని కూర్చొని రోడ్డు మీద చూ
ఆ అంటే మీ పిన్నివాళ్ళ ఊరు అంటే మీ ఊరే కదా అది
ఆ మా ఊరే గాని కొంచెం దూరం ఆ నేను ఇంటికి పో ఓ ఊకే పోత అప్పుడప్పుడు మ చెల్ల వాళ్ళు ఉంటారుగా ఊ
మస్త్ అనిపితద్ స్క్రీన్ లో జూతే ఇంకా
అవును
ఉమ్ అ మస్త్ అనిపితద్ అంటే స్క్రీన్ ఖర్చులు వాళ్ళే బెట్టుకుంటార
అంటే ఆ స్క్రీన్ ఇప్పుడు మన కాలేజ్ లో ఫెస్ట్ అయితే స్క్రీన్ పెడతారుగా ఎప్పుడన్నా పెళ్ళిళయినా గూడా ప్రీ వెడ్డింగ్ పెట్టడానికి స్క్రీన్ లో పెడతారు అ అలాంటోళ్ళు తోని స్క్రీన్స్ పెట్టించుకని ఇగా ల్యాప్టాప్ లో పెట్టి ల్యాప్టాప్ లో ఏది పె లదోత్తది
ఆహా అబ్బ మనం గూడా గట్లజూతే మంచిగుండు
ఉమ్
ఒక రోజు గల్వరాదు మనం ఎప్పుడు గలిసే స్పాట్కి రారదు
ఆ ఓత్తా ఇప్పుడు కోచింగ్ ఉన్నాది గదా ఎగ్జామ్స్ ఉంటాయి ఇంకా ఎగ్జామ్స్ అయిపో యినంక గళ్లుదాం ఇగ అప్పుడు ఫ్రీ గుంటాం
ఆ సరే మనం ఏదైనా మంచి ట్రిప్పులు ప్లాన్ జేస్కొని ఎంజాయ్ జేద్దాం
ఉమ్ కలిసి మండి తిని ఇంకో ఫ్రెండ్ ఉంటదిగ మా ఇంకో ఫ్రెండు పొట్టి ఫ్రెండు ఉమ్ ఆమె ఆమె గూడా ఊకే అప్పుడప్పుడు అంటది నీ నిన్ను గుర్తు తెచ్చుకుంటది
అవునా గా మీ పెంట్ హౌస్ లో ఫ్రెండ్ ఎం జేతాంది
ఇక్కడ
మీ పెంట్ హౌస్ ల ఇక్కడ మ అప్పుడు మండి తినిపించిరు ఎవరో
ఆఆ ఆ ఆ ఆమె గూడా మా ఫ్రెండే గాని ఇక పైనుంటది ఊకొత్తది ఇగ మా దగ్గరికి అక్కడ ఉన్న బుద్ధి గాదు వాళ్ళ ఫ్రెండ్స్ మంచోలు గదని
పాపం మరి మీ రూమ్ కి తీసుకొచ్చుకోకపోయరు
అదే ఇగ తీస్కచ్చుకోవాల ఒక బెడ్ గూడా కాలిగుంది
తీసుకొచ్చుకోరి అమని అడిగి ఆ ఉద్దేశం అడిగి తీసుకొచ్చుకోరు పాపం ఆమెకు ఒక్కాధన్కే వేరు చేసినట్టే అనిపితదిగా అంటే ఆమెకు అనిపించిన బయటికి చెప్పకపోయినా గూడా అదే ఫీలింగ్ ఉంటది గద ఇగ
అంటే ఆమె ఏమనుకుంటాందంటే ఈ ఫస్ట్ వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నా మళ్ళ వదిలేసి విళ్ళ దగ్గరికొతే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో మాట్లాతారో మాట్లాడతారో ఏమనుకుంటారో అని అక్కడ ఉంటాంది
ఇగ అది గూడా కరెక్టే ఏదో ఒక గొడవ పెట్టుకున్నా అయిపోవు పెట్టుకుని వచ్చినయిపో మనశాంతిగ ఉండలేంది గదా అక్కడ ఆ ఏడున్నా సంతోషం ఆ తిన్నా తినకున్నా సంతోషంగా ఉంటే సరిపోతది ఇగ ఆడుంటే ఎట్లుంటది
అదే ఆడ ఉండబుద్దిగదు వాళ్ళ ఒకలాగా మాట్లాడతారు లోపట ఒకటి పెట్టుకని బయటోకటి అందుకే ఉండబుద్ధిగదు మమ్మల్ని గూడా ఏదన్నా ఒకటి అంటదట అప్పుడోక
అయితే అదే ఉంటే ఓర్వని తనం అంటారు కదా
ఆ ఇగ మేమ్ పట్టించుకోమమనిగ ఏమన్నాను
వేస్ట్ ఎట్లా అంటలో పట్టిచ్చకొని వేస్ట్ ఓరువదు ఉమ్
పొద్దున నేను కాలేజీకి పోయినా గనీ ఒక్కదాన్నే ఉన్నా ఇంకో ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్కి చెప్తా అంటే అ చెప్పుకుంటా ఇట్లా చెప్తే ఏం బాధపడకు ఏం గదు రోడ్డు మీద పోయే కుక్కలంతా మొరుగుతై పటించుంటామ మనం అ ఇ సమా జప్తమా అని అది అంటున్న మ్ మ్ ఇంకో బక్క ఫ్రెండ్ ఉన్నది గనీ ఆమెకు ఫీవర్ వచ్చిందటిగ రాలేదు
ఏ నాల్ కా అంటె స్పెడ్స్ ఉంటయ్ ఆమెక్ ఆమెనా
ఆ అమెనే
అయ్యో ఆమె ఘోరంగా బక్కగుంటది పాపం ఇంకా ఆమె హెల్త్ మంచిగ లేదా
ఆ ఆమేంత తినమన్నా తినదు
ఆ
తినమన్నా తినదు ఇగ కొంచెం కొంచమే తింటది
అయ్యో నువ్వేదో తిన్నట్టు తియ్యరాదమ్మ నువ్వు గూడ గట్లనే తింటవ్ నేను చూడలేదానా నయంగుం టెంది గంతే ఆమె న ఆమె కొంచెం బక్కగుంది నువ్వు కొంచెం ఆమె కంటే కొంచెం లావున్నవ్ గంతే తిన్ నుడు మాత్రం గదే తిండి ఇగ ఇద్దరు తినేది
మ్
ఆ నేనున్నప్పుడన్న తిండి మీద భయం ఉండేది ఇగ నినొ చ్చినంక అయింత భయం ఉన్
హుమ్ తింటానా ఈ రెండు మూడు రోజుల నుంచి ఇంకసలే తినబుద్ది గాట్లేదు ఇగ జాతరలో తిరిగి బయట్ టతిరిగి ఎండల పిచ్చిలేశి అన్నం తినబుద్దిగాట్లేదు అన్నం ఊహించుకుంటేనే వాంతింగ్ వత్తాంది
గట్లయితే ఎట్ల తినాలే
మ్ ఇయ్యల కోచింగు పొతే ఇంకస్సలే ఫీవర్ వచ్చింది
అయ్యో అదే సోదిబెడుతాందంట గదా అదే అదే ఇంకొక ఫ్రెండ్ చెప్ తిన్నక్
బా మ్మో నా వాళ్ళ గాలేగనీ పిచ్చిలేశింది ఇంక ఉమెన్స్ డే సెలబ్రేషన్ అని స్పీచ్ ఇయ్యమని డ్యాన్స్లు లేయమని పాటలు పా ప్పడమని సావ గొట్టింది మమ్మల్ని
ఆహ
మ్ ఏమనాలే ఏమన్నంటే రెస్పెక్ట్ ఇయట్లేరు ఆదియదు మేడం తొని ఎట్ల మాట్లాడాలో తెల్వదు అని ఆమెనే రివర్స్ వడ్తాంది
ఇగ గట్లంటోళ్ల దగ్గర సప్పుడేక ఉకుండేది ఉత్తమ్మం అట్లాంటోళ్ల దగ్ గర సప్పుడేక సైలెంట్ గుండేది ఉతం
సార్ ఉండే మా సారు ఆసారు పోయిండు ఇగా పిచ్చిలేత్తాంది ఇగ అయింత పోబుద్దిగాట్లే కోచింగ్కి
ఆ
అ ఆ మీ కోచింగ్ పోయినప్పుడు గూడా ఆ సార్ క్లాస్ సుల్నే ఉండేది మంచిగ చెప్పేది ఇగ ల్యాబ్ చేయించేది అన్ని మంచిగ ఎక్స్ప్లెయిన్ చేసేది ఈమె క్లాస్ కి ఎక్కువ పోకపోయేటొళ్ళం ఆసారు క్లాసినీ ఎమ్మటే ఒచ్చెటొళ్ ళ్ళం తంబ్బెశి
అ
హు మ్
ఇయ్యలేంటిది మరె మీ దాంట్లో కూర ఏం కూర
మా దాంట్లే బెండకాయ్ పులుసు టమాటా పచ్చడ ఇగ మా ఫ్రెండ్ ఒచ్చింది గా పొట్టి ఫ్రెండ్ ఇగ ఆమె పచ్చళ్ళు తీసుకొని ఒచ్చింది టమాటా ఉన్ను మడికాయ్ పచ్చడా మ్ గంతే పచ్చళ్లే ఇగ ఏంటేస్ చిన్నది ఉమ్
య్య
ఆ సిగ్నల్ లేదా అక్కడ
ఆ
ఉమ్ చేప్పాలింకా చెప్పాలి నువ్వె
ఏముంది ఇంకేం లేదు రోజు షాపుల చుట్టూ తిరుక్కుంట షాపుల తిండే తింటాన్నం మేమైతే మేము మా దోస్తులం అన్నం తినబుద్దయితలేదు
అవునా
ఆ చాప్ ఇప్పుడు ఆ ఇగ గా ఫస్ట్ ఫుడ్లు అమ్ముతరు చూసినవ
ఉమ్ బైటుంటే ఇక వాటి వాటి మీదనే గుంజుతది పానం అంతా డబ్బులం
అది కూడా ఇదోకటి అవును గదే బాధయితంది
ఉమ్ హు సరే తియ్యే మరి బాయ్ మల్లేప్పుడన్న ఫోన్ చేత్త
సరే బాయ్ డి నాకు కూడా డిన్నర్ టైమ్ అయింద్ బా
ఆ సరె సరే